బాగున్నారా అండి
బాగున్నామండి ఏం జేస్తున్నరు
ఏం లేదండి ఫోన్ లో యూట్యూబ్ షార్ట్స్ చూద్దాం అనుకుంటున్నాను అన్నమాట.
యూటూబ్ సాంగ్స్ చూస్తే ఏమొస్తుందండీ ఎమన్నా మంచీ
మంచి ఆ కూరగాయల్ని నేర్చ్ ఆ కూరగాయలు నేర్చుకుంటూ అంటే చె చెట్లు పెంచడం ఎట్లా అని చూస్తున్నాన్నమాట మాక్ తె మాకు దెలువదూ
ఏ చెట్లు పెంచుదాం అనుకుం వాన్
అవునండీ మేము కోత్ మీరు పెంచాల అనుకుంటున్న కానీ ఏం మొక్కలు అంటే ఏమన్నా రా గింజలెయ్యలా అండి వాటికీ
నాకంత తెలీదండీ మీరే
ఆ అవునండి మీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగ్ గండీ నాకు జెప్పండి తర్వాతా
చెప్తమండీ మా ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ టమాటాలు అవివే
అవునా టమాటాలు ఎట్ల పెంచుతరండీ నాకు ఇష్టం టమాటాలు ఇప్పుడా
ఎట్ల పెంచుతరంటే టమాటాలు తీసుకోవాలె ఎట్ల వేసినా రుగుతయండీ టమాటాలు ఏమో ఈజీగా పెరుగుతాయి ఆ టమాటాలు దీసుకొని భూమి మీద వేస్తే అవే పెరుగుతయి కొన్ని రోజులయినాక
అవునండి నీళ్ళు పోయొద్దా అండి మరి వర్షాలూ చెరువులూ చెరువుల నుంచి వాటర్ పోయొద్దా అండి మరి వాటికీ
అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి నార్మల్ పోయాలండీ పొషీ
మేము పూల చె చెట్లు పెంచుదాం అనుకుంటున్నా అండి ఒక పెద్ద తోటలాగా తయారు చేద్దాం అనుకుంటున్నా మా ఇంటి పైనా
మీ ఇంటి పైననా
ఆ కుల్లా ప్లేస్ చాలా ఉందీ మట్టి కూడా చాలా తెచ్చిన అన్నమాట మా మా నాన్నగారు బస్తాలు బస్తాలు తెచ్చిర్రు
గులాబీ చెట్టు పెంచండి
కండీ ఎవరికి ఇచ్చేది లేదండీ మా ఇంట్ల గులాబీలు
గులాబి చెట్టులు అయితే ఈ చాలా మంచిగా పెరుగుతాయి
అవునండి అయితే మీ ఇంట్లో ఏమైనా ముక్కలు ఉంటే నాకు ఇవ్వండి కొంచెం ముక్కా నేను మా ఇంట్లో చెట్ ట్టు పెట్టుకుంటాన్నమాట వచ్చి
ఆ
మీ ఇంట్లో ఏం చెట్లు ఉన్నాయండి మరి అవునండి మొక్కనే పెడితే సరిపోతది అంటరు వేరు అవసరం లేదు మందార పువ్వుకి కూడ అనన్నారు
గులాబి చెట్టుకి మందార చె చెట్టుకి మొక్క పెడితే చాలు
అవునండి అయితే నేను ఈ అయితే కరక ఆ మల్లెపూల అంటే నాకు ఇష్టం అండి ఎండాకాలం కదండి ఇప్పుడు పెడదాం అన్ కుంటున్నా మరి కా పూలు పూస్తయా ఎందుకండి ఎండకిడు
మ్మ్ కాదండి మల్లె పూలు ఆ ఇంటి కింద పెట్టుకోవాలి
ఓ నాకు తెలవదండి కిందనే పెట్టాలా మరి కింద మాకాడ ప్లేస్ అవునండి మా ఇంటి కాడ ఒక గుమ్మడికాయ కింద పడేసినాము తిప్పి ఆ చెట్టు పెద్దగయిందండి వేర్లు వా పాకుతుంది
అవునా
అంటే కొంచెం మట్టింది గుమ్మడికాయలు పూస్తలేవు కానీ పూలు పూలు పూస్తున్నాయి పూ కాయలు కాత్ త లేవు కాని పూలు అయితున్నయండి
పూలు తీసి చెవులో పెట్టుకోండి
చవులలో పెట్టుకోములే కానీ దేవుడి పెడదమ న్నా అవి వాడిపోతు తున్నాండి వెంటనే
దేవుడికి పెడితే గుమ్మడికాయలెల్ ఎలా వస్తాయండి
అవునండ్ మా ఇంట్లో బం బందార చెట్టు ఒకటి ఉంది, రోజు ఒక పువ్వు పూస్తది, మా అమ్మగారు పూజ చేస్తరన్నమాట ఆ పువ్వుతోనే
ఉమ్ మరి ఏమన్నా మంచి ఫలితాలు వస్తున్నయా? ఏమైనా మంచి ఫలితాలు ఒస్తున్నయా?
జమే ఆ వాళ్లనే మొక్కుతున్నారనంటె అంటే మా అక్కయ్య వాళ్ళక్ పెళ్ళి కుదురుతుం కుద్ ఎలాగు ఉంది ఆ అక్క కోసం ఇంగ చూస్తున్నర్ రు మంచి మంచ్ టె అబ్బాయి దొరకాలి అనీ వెతుకుతున్నరు మా ఇంట్ల వాళ్ళు. అవునండి మనం ఒకవేళ మా అక్కయ పెళ్లి కుద్దే ఒకవేళ కుదిరితే మనం అందరం షాపింగ్ చేద్దాము, ఇంక బట్టలు కొనుక్కున్దాము, అన్ని బట్టలు కొనాలి ఇంక ఇంకేమో చాల చాల పనులు ఉన్నాయిలేండి చెప్తలేండి అప్పుడు. మీరు మీ మీద కాదండి, నావి కొనుక్కోవాలి మీర్ రండి అంటున్నా అండి. మీక్
దానికి మేము వచ్చి, మా ఖర్చు పెట్టుకొని మీ దగ్గరకొచ్ ఏం లాభమండి? మాగుడా ఏమన్న త్
ఆ, మీ గ్గుడ బట్టలు ఇప్పిస్ స్తర్లెండి మా నాన్నకి మా అమ్మకి చెప్తానమాట బట్టలు గొనండి నాన్న మా స్నేహితురాల్కి మా స్నేహితుడికి అని చెప్తా, కొనిపిస్తారు మీగ్గుడా.
ఒక పదివేళదిప్పిస్తరా అండ్ డి
పది వేలు అంటే నాకే ఇయర్ గావచ్చండి మీకేమిస్తరో నాక్ తెల్వదు.
కనీసమ్ ఐదు వేలన్నా?
అడుగుదాం లేండప్పటికి మా నాన్నగారిని మా స్నేహితులు అందరు గల్షి ఒస్తారు నాన్న, వాళ్ళు బట్టలు కొనుక్కుంటరు వాళ్ళకి బట్టలకి పైసలు కావాలంట అని అడుగుతలేండప్పుడు.
మరి వేరే కార్చులకండి?
అన్ అంటే తినడానికయితే మా ఇంట్ల పప్పు భోజనమే పెడతరండి. మీరు పప్పు భోజనం అయితనే రావాలండ్ డి
మీరు చికెన్ తినరా అండి?
ఆ తినమండి అమ్మో మా ఇంట్ల తెల్సా అండి గుడ్డు తినాలంటేనే ఓ పెద్ద యుద్ధమే అయితది.
మీ ఇంట్లో గుడ్డ చేసుకోరా?
చేసుకోమండి మీర్ తింటరా అండి గుడ్డు?
వన్ ఇయర్ అయ్యిందండి మేం, నేను లీ ఆక్కు కూరగాయలు తింటాను.
ఆకుకూరలా అండి మస్ స్ మంచిదంట అండి కళ్ళకైతే చాలా అంటే చాల మంచిదంటా అండి తెల్సా అండి ఈ విషయం మీకు?
హ్మ్ తెలిదండి ఇప్పుడు మీరు చెప్తున్నంకనే తెలుసుకుంటున్నాను.
తెలుసుకోండి తెలుసుకోవడంలో తప్పు లేదు కదండి.
నిజమా
అవునండి
మ్మ్ హ్మ్ ఇంకా ఏమన్నా చెప్పండి నీకు తెలిసినవి
పాలకు కూర తినండి ఎక్కువ తోటకూర తినండి మీరు ఆకూరలు అంటున్నారు కాబట్టి
అవునా నిజమా
అవున నిజమ కాదండి మీరు కూడా మాట్లాడండి
ఇంకా పాలకూరలు ఏమేముంటాయి
పాలకూర పాలకూర తోటి ఎట్ల చేస్తారు
పాల కూర ఏం చేస్తారు పప్పే చేస్తారు ఇంకేం చేస్
మేమైతే కూర చేశామండి చే ఎల్లిపాయలు వేసి మా అమ్మగారు చేసారు చాలా బాగుంటది అనమా
మీరు వేపుడు వేపుడు చేస్తారా అండి
పాలకూర తోటా అండి
మ్మ్
పాలకూర ఫ్రై ఎట్ల చేస్సరండి
ఏమో మీరే అంటున్నారు కదా ఎళ్ళిపాయలు ఏసి చేసి
ఎల్లిపాయ తోటి కూర కూర ఆ కాపోతే పాలకూరతో వడియలు చేసుకోచ్చండి అదే శనగపిండిలా కలిపి అప్పకోడీలేస్తారండి మా ఇంట్లా
ఓకే మా ఇంట్లో టమాటో తోటి చేస్తారండి
అవునా అండి నాక్ తెల్స్ నాకు తెల్వదండి ఒకె ఒకసారి మీకు తెలుసా అండే అ ఆమ్లెట్ లా పాలు పోసుకొని తాగుతారంట మీరు ఎప్పుడే విన్నారా
ఆమ్లెట్లా పాలు పోసుకొని తాగుతారా ఎవరండి ఆ మీదావులు
మా స్నే త్రాలు చెప్పిందనమాట ఒ ఒకసారి అంటే ఆమె యూట్యూబ్ లో చూసిందన్ అంటే వాళ్ళ నాన్నని వాళ్ళ నాన్న వాళ్ళకి చెప్తే చెంప పలగొట్టిరంట అండి అట్ల తాగుతరా అని
ఆమ్లెట్ కాదండి నాకు తెల్సి ఆ అది ఉత్తి గుడ్డే ఉండొచ్చు ఆమ్లెట్ ఏసుకోరు
అవునా అండి అయితే మాకు తెల్వదన్ అంటే మేము వంట మ వంట మ
పచ్చి పాలల్లో ఒత్తి గుడ్డేసుకొని తాగితే బలం
ఇట్ల కూడ తాగుతరా అండి
ఎందుకు తాగరండి తాగుతారు బలం రావాలంటే కొన్ని ఇష్టం లేనివి కూడా తినాల్సి
అవునా అండి అవునండి మా ఇన్ ఇట్ల జొన్న రొట్టెలు తినిపిస్తారండి నాకిష్టం లేనివి
జొన్నరొట్టె తోటేముందండి తింటారు ఎవ్వరన్న ఒకసారి పార్లర్ లో గుడ్డ్ వేస్ కొన్ తాగండి
నేం తాగుతా అండి సరితాగి మరి మీకు ఎలా ఉందో చెప్తాన్ అన్నమాట మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు. అయితే మళ్ళా మీకు ఈ విషయం తెలుసా అండి పన్నీర్లా నల్ల నువ్వుల కూరేస్తారంట నల్ల నువ్వుల తోటి పన్నీరు.
అన్నీలా
నల్ల నువ్వులు నువ్వులు తెలుసా అండి నల్లవి
తెలుసు
ఉత్త కూర చేసిరండి ఒక ఆమె అసలు ఎంత నల్లగా ఉందని చెత్తగుంది చూడ్డానికి కాన్ టేస్ట్ బాగుంది.
పన్నీర్తో నవ్వల నల్లనువ్వుల్తో కూరనా ఎవరండి ఆ వాళ్ళు చేసింది
గిట్లనే వంటలు చేస్సారండి నా మీద ప్రయోగాలు చేస్సారనమాట బాక్సులు వట్టుకొస్తారు హాస్టల్ కి ఎందరం తింటాం అనమాట.
ఓకే
మీ మీకు ఇంకొక కూర తెలుసా అండి కొత్త కూర చెప్పనా తెల్ తెల్స్ కున్నాంక మీరు జేస్సార మరి మీ ఇంట్లో వంట
అరే మీరు చెప్పేదాన్ని బట్టి చూద్దాం మంచిగుంటే చేద్దాం, లేకపోతే దా
ఇంగో పసుపు కొమ్ములు ఉంటాయి కదండి మనం పట్టియడానికి పసుపులు ఉంటాయిగ పసుపు కాయలు వాటి తో చార్ జేస్సరంటండి వాళ్ళు
పసుప్ కొమ్మలు తోటి
పసుపు కొమ్మలే చారు చే యాక్ చేదు ఉంటదండి అసలు నాకు అది పేరు వింటేనే ఎజ్ ఎట్లనో అయితది.
ఎవరండి ఇంత మంచి మంచి
ఆళ్ల వంటగది గోరుఅనమాట ఫోన్లలలోనే చూసి ఇ నేర్చుకుంటది అన్ని
ఓకే అందుకనే ఫోన్లలో అందు చూసి నేర్చుకోదు అండి
మీకేమేమి కూరలు తెలుసు చెప్పండి నాకైతే ఇవన్నీ కూరలు తెల్స్ త్ కదాఅండి మరి మీకేం తెలుసు చెప్పండి
మాకేం తెలుసు అండి మేము నార్మల్గానే కూ అన్ని కూరలు టమాటో, బెండకాయ్, వంకాయ్, గోకర్ కాయ్ మ్మ్ ఇంకా క్యాబేజీ.
అవ్ అందరు జేసుకునే కూరలేనండి స్పెషల్ గా జెప్పండి నేన్
స్పెషల్గా అంటే మేము నాన్ మేము జంతు ఆహారం తినమండి మేం ఆ మేం మేము బయట మేం శాకాహారులం.
శాకాహారులు అం టారా అండి మిమ్మల్ని మనుషులు అంటారనేం నేను అను కున్నాను
లేదండి
మీ మనుషులు కాదని అర్థం అయితుంది లేండి అవునా అండి మా ఊర్లో అండి కొందరు ఉంటారండి స్నేహితులు వాళ్ళసలు ఎప్పుడు బయటికి పోయి చాయ్ తాగుదామా ఊక బయటికి పోతరండి ఆళ్ల పిల్లని తీసుకొని
ఎంతమంది పిల్లలండి వాళ్ళకి
వాళ్ళకింక పెళ్ళి కాలేదండి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అనమా ట ఇంకా ఇంట్లో తెలిసే అబ్బాయిని చం ప్పేసారండి వాళ్ల అల్ ఇంట్లా మ అందుకనే అనమా డామెన్ తీసుకొని ఎటేటో పోతాడు
హ్మ్
తిరుపతికి పోయి ఒక రోజ ఏమో ఒక అరుణాచలం పోయిర్రు
మ్మ్ ఎవరండి వాళ్ళ వారి పేరు చెప్పచ్చు కదా అండి వారి పేరు చెప్ చు కదండి
దండి అట్ల అదేండి అట్లా పేర్లు మనం మనకి ఎందుకండి వాళ్ళ గురించి అట్లా అనుకోవద్దనమాట మనం
హ్మ్
మీరు ఎప్పుడైనా వెళ్ళిరా అండి తీర్థ యాత్ త్రలకి
యాత్రలకి పోని వారు ఎవరు ఉంటారండి మేము దైవ భక్తి కలవాళ్ళం
మ్మ్ సరే అండి మా అమ్మగారు విలుస్తున్నారు నన్ను వెళ్తున్నానండి
ఓకే అండి